హలో హలో మాట్లాడ హలో అను నా ఫోన్ వినిపయట్లేదు నువ్వు నేను ఒక దగ్గర ఉండే మాట్ లడాలి
హలో
వెదగు ప కకి నివలా కితి ఉ అ
మీరు ఉద్యోగం చేస్తారా
ఆ నేనేమి ఉద్యోగం చేయనండి నేను ఇంకా చదువుకుంటున్నాను ఇగ పట్టార్ అర్చనా
ఏం ఉద్యోగ మీకు ఏం చదువుకుంటున్నారు
ట్వంటీ చేసిన
నేను వచ్చి చేస్తాను
ఇప్పు నేను ఉద్యోగం చేయనడి నేను చదువుకుంటున్నాను
అవును మీ మీకు ఉద్యోగం చేయడం మీరు ఇంకా ఉద్యోగం ఎప్పుడు చేస్తారు మీ చదువు ఎప్పుడు పూర్తి అవుతుంది
నేను నా నా నా చదువు నేను ఇప్పుడు ఫోర్త్ ఇయర్ చదువుతున్నానండి అద అయిపోయినాక చదువుకోవాలి ఇంకా చదువు ఇంకా ఇంకా చదువుకో చదువుకోవడానికి ఉంది జాబ్ కూడా చేయాలి కానీ ఇంకా నాకు అర్ధం అవ్వట్లేదండి నాకు ఏం చెయాలా అని జాబ్ చేయాలా లేదా చదువుకోవాలా అని ఇంకా నేను కన్ఫ్యూజన్ లోనే ఉ ని ఏం చేయాలో తెలియట్లేదు
నేను కూడా ప్రస్తుతానికి చదువుకుంటున్నాను తర్వాత ఇకా ఉద్యోగం చేయాలని అనుకుంటున్నాను నాకు ఇంకా మళ్ళీ చదవాలి అ అడి మీకు ఎలా ఉ ఇప్పుడు ఉద్యోగాలు ఎలా బయట దొరుకుతున్నాయా వాటి అవగాహన మీకుందా
నాకు తెలిసినంత వరకు ఈ ఈ కాలాల ఈ కాలంలో ఈ కాలంలో
అ
ఈ కాలంలో ఎక్కువ ఉద్యోగ ఉద్యోగ ఉలు ఎక్కువనే ఉన్నాయి దానికి తగ్గట్ే మనుషులు అంటే అంటే ఉద్యో కోసం ప్రయత్ నించే వాళ్ళు కూడా అలానే ఉన్నారు ఈ కాలంలో ఉద్యోగం దొరకడం చాలా కష్టంగా ఉంది మనం చాలా కష్టపడితే గాని మనకి ఉద్యోగం అంత సులువుగా రాద అని నా అభిప్రాయం మరి మీరేమనుకుంటు
నీ అభిప్రాయాన్ని నేను కూడా అలే అనుకుంటు నన్ను అంగీకరిస్తున్నాను కానీ ఉద్యోగ ఆపర్చునిటీస్ కూడా తక్కువే మరి అంత అవకాశాలు కూడా మరి అంత తక్కువనే ఉన్నాయిని నేను అనుకుంటున్నా కానీ మనుసులు చదువుకొని బయటకి వచ్చి వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఈ కాలంలో అందరూ చదువుకొనే ఉన్నారు కాబట్టి జాబ్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి ఆ నా ఉద్దేశం ప్రకారం జాబ్స్ అనేవి తక్కువ ఉన్నాయి బయటికి వచ్చే వాళ్ళు చాలా ఎక్కువ ఉన్నారు
అవునండి మీరు చెప్పేది కూడా నిజమే అండి ఉద్యోగాలు తక్కువ ఉన్నాయి ఉద్యోగాల కోసం ఉండే వాళ్ళు ఎక్కువ ఉన్నారు మనలాంటి మధ్య తరగతి వాళ్ళలకు ఉద్యోగం చేయడం చాలా ముఖ్యం మన మనలాంటి వాళ్ళకి ఉద్యోగం దొరకడం కూడా చాలా కష్టం
అవున కళాశాలలో పిల్లలకి మనలాంటి వాళ్ళకి ఏది నేర్పించట్లేదు ఉద్యోగం కావాల్సినవి వాళ్ళు నేర్పించకపోవడం వలన చాలా మందికి నిరుద్యోగులు అవుతున్నారు వారి ని ఉద్యోగం రావట్లేదు ఎవరైతే కళాశలు నేర్పించకుండా వార అదనా వారే ముందు నేర్చుకొని ఏదైనా బయటకి వెళ్ళి నేర్చుకుంటే తప్ప వారికి ఉద్యోగం రావట్లేదు
అవునండి
కష్టపడాలి బ కష్టపడ భాగ చెస్యుకోవాలి హలో ఆ వినిపిస్తుంది ఆండి మీరు చెప్పింది సరినేధేన అ
ఇంకే మీరు మీరు ఇప్పుడు ఎటువంటి ఉద్యోగం అంటే మీరు ఏం చదువుతున్నారు మీకు చదువుకు తగ్గ ఉద్యోగం ఎటువంటిదండి
నేను చదువు చదివేదానికి తగ్గ ఉద్యోగం ఇప్పుడు రావట్లేదండి నేనే ఏం ఉద్యోగం చేస్తాన అన్న అవగాహన కూడా నాకు లేదండి ఏదో ఇప్పుడు కం నా డిగ్రీ పూర్త అయ్యాక దాని గురించి ఆలోచించి ఏదో ఒక సరైన కోర్సు జాయిన్ అయ్యి
అవునా అండి మంచిదడి నేను చెప్పాను కదా అండి నేను చదువుకోవాలా లేదా ఆ ఉద్యోగం చేయాల అన్నదానికి
చ అలోచిన్‌చండి మన రాష్ట్రం దేశంలో మన భారతదేశంలో చూస్తే మీ ఎక్కడ ఏ రాష్ట్రంలో ఎక్కువ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని అనుకుంటున్నారు మీరు అందరుూ ఎక్కువ ఎక్కడ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు అ చెప్పండి నాకు తెలిసినంత వరకు బాగా అందరూ ఆసక్తి చూపించేది ఎక్కడ అంటే వాళ్ళ కావాల్సిన అవకాశాలు దొరికేవి బెంగళూరు ముంబై హైదరాబాద్ బాద్ ఇంకా నార్త్ ఢిల్లీ సైడ్ ఎక్కువ హైదరాబాద్ ముంబై బెంగళూరుక వెళ్తున్నారు చాలా మంది చె చెన్నై కైనా అవునవున ఆ అవునవు చెన్నైకి కూడా వెళ్తున్నారు కా అ అంతతో పోలిస్తే హైదరాబాద్ ఎక్కువగా చూసుకుంటున్నారు ఎందుకు అనింటే వేరే వాటితో పోలిస్తే ఇక్కడ వారు బ్రతకడానికి అ అంత ఖర్చు ఉండదు తక్కువలో వాళ్ళు బ్రతికేయచ్చు కాబట్టి హైదరాబాద్ ఎక్కువగా చూస్ చేసుకుంటున్నారు బ్యా
అవునా